థ్యాంక్ యూ
హలో
హలో
ఆ బాగున్నారా అండి
బోన్నానండి
ఏం చేస్తున్నారు
ఏముందండి పండగ్లు వస్తున్నాయి కదండి ఇల్లు శుభ్రం చేస్కోడం పై నుంచి గిన్నెలు తీస్కోడం తొంకొడం సుబ్
ఆ ఈ పండగ వస్తే ఇగ పని పన్లు తప్పవు కదా మనకి
అవును కదా
ఆ శుభ్రంగా పాతయన్ని బైటపడేసి కాల పెట్టేడమే ఈ పాత సామా వాళ్ళు కూడా ఎకూ
అవునండి అప్పుడే కదా పై నుండీ తీస్ సామాన్లు అన్నీ శుభ్రం చేస్తున్నప్పుడేగా అన్ని మనకి ఏ పనికిరాని చెత్త అంతా కనపడెది అప్పుడేగా చెత్తంత తీసి బైటసేది మనం
అంతే
మ్ ఇ మీరేం చేసున్నారు
నేనేం జెయ్ లేదు నేను ఇగ ఒక నాలుగైదు రోల్ తర్వాత శుభ్రం చేద్దామని అనుకుంటన్నా
ఉ
ఆ బట్టలు కొనుక్కున్నారా మరి
బట్టలు వెళ్ళాలండి షాపింగ్కి బట్టల్కొన్కొని అమ్మవారికి చీరలు తీసుకోవాలి తొమ్మిది రోజులు పూజ ఉంది కదా దసరా
అంతే అంతేలే
ఆ దస్రాకి పూజ తొమ్మిది రోజులు అమ్మవారిని పెడతాం అన్నమాట మేము తొమ్మిది రోజులు తొమ్మిది చీరలు తీస్కోవాలి ఆ మేమే ఇంట్లో చేస్తామండి ఆ చేస్తామండి మేమే ఇంట్లో
ఆ చీరలు మళ్ళీ తర్వాత ఏ అలానే ఉంచేస్తారా
లేదేండి ఆ నేనే కట్టుకుంటాను తొమ్మిది రోల్ ఇంట్లో అయితే నేనే కట్టేసుకుంటాను లేదంటే బయట ఎక్కడన్నా మండపంలో పెట్టారాన్కోండి మా వాడ్ పూజలు చేస్తాడాన్మాట అయితే మా వాడు ఎప్పుడన్నా పూజ ఆ పూజలు చేస్తాడు ఎక్కడన్నా పూజ చెయాలి అన్నప్పుడు ఒక చీర తీసుకెళ్లి అక్కడ పెట్టించి ఆ చీర ఎవరికన్నా మా చుట్టల్లో ఎవరికన్నా ఇస్తానానమ్మట
మంచిదిలే మంచి ఆలోచన మంచి పంనాది
ఎన్నన్ని చీరలు మనం కట్టుకుంటాము ఉన్న చీరలన్ని మనం కట్టేసుకుంటే ఇకా ఎన్ని కట్టుకోలేము కూడా దానికి తగ్గట్టుగా మళ్ళీ బ్లౌజులు అవన్నీ కట్టుకోవాలి కదండి
అంతే అంతే
మళ్ళీ ఆ జాకెట్లకి డబ్బులు అవన్నీ చాలా అవుతాయి్ కదా
అసాల్ ఈ రోజుల్లో జాకెట్ కుట్టినందుకే ఐదు వందలు లేనింది రాట్లే
అవునండి
ఆ మళ్ళీ జిగ్ జాగ్ చేపిచాలా పాలు లైనింగ్ ఇంత జరుగుతుంద అనమాట
అవునండి అవును
కప్పులు ఏం చేస్తున్నారు మరి పిండి ఉండదు
ఏం మేము అండి చక్రాలు చేస్తాము అరిసెలు జేస్తాము చెకినాలు అంటారు కదా అవి చేస్తాము కజ్జికాయలు
చెక్కినాళ్ళ ఎలా చేస్తారు నాకు తెలిదున్ని మేము అవి ఏం చెయ్యము వతే
అంటే అది బియ్యము తడి బియ్యము రాత్రి బియ్యం నానబెట్టాలండి పొద్దున్న తీసి గుట్ డ మీద ఆరబెట్టాలి అది తడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టేసుకోవడమో లేకతే మిల్క్ ఎల్టమో చెయ్యాలండి
ఆ
ఆ మిల్కెల్లి పట్టించేసి పిండి ఆ పిండి కాస్త తడీ ఆరకుండా ఒక గిన్నెలోకి తీసు బేసన్లోకి జల్లిచ్చేయాలన్నమాట
జల్లించా
ఆ జల్లిచ్చేసి మొత్తము ఆ పిండిని గట్టిగా అంచిపెట్టాలన్నమాట ఆ పిండి ఆరిపోకూడదు మనకి ఉ ఆరిపోకూడదు దాన్ని మూత పెట్టేసేయాలి మూత పెట్టేసి మనం చేసే టైంకి దాంట్లో ఏంటంటే అవి నీళ్లు పోసి కలుపుకొని ఆ ఉప్పు వేసుకొని కలిపేసు కని దాన్ని ఇట్లా ఇట్లా చేత్తో రౌండ్ రౌండ్ గా చుట్టాలండి ఒక గుడ్డ తీసుకొని
మరి మంచిగా వస్తాయా రౌండ్ రౌండ్ గాని మనం అను
అది అలవాటు ఉంటే వస్తాయండి అలవాటు లేకపోతే రావండి
ఆ
అలా దాని మీద ఏంటంటే నువ్వులు కూడా పిండ్లో వేసి కలుపుకోవచ్చు లేదంటే మనం చెకిన రౌండ్ రౌండ్గా చేసి పెడత వస్తాం కదా గుడ్డ మీద ఆ గుడ్డ మీద వేసినప్పుడు దాని మీద నువ్వులు జల్ వేసుకుంటే అవి నూనెలో వేసినప్పుడు ఫ్రై అయిపోతూ ఉంటాయి అనమాట
ఉహ ఉప్పు ఎక్కువ వేస్తారా కొంచెం వేత్తరా అట్లా
ఉప్పు ఎక్కువ వేసుకుంటే బాగుండదండి కొంచెం తక్కువే ఉండాలి అందులో
ఆహా తింటారా ఈయి అంటే పిల్లల లేకపోతే పెద్దోళ్ళు కూడా తిం మంచిగా ఇష్టంగా అట్లనా
ఆ అందరూ తింటారు అందరూ ఇష్టంగానే తింటారు అవి
ఏమో అండి మేము సెకలాలు అసలు ఎప్పుడు చెయ్యము అరిసెలు ఇది కట్టెగారెలు కారపూస ఈ మూడే ఎప్పుడైనా కానీ ఇక అఐదేయేసరికి మాకు టైం ఉండదు ఎందుకంటే మాకు ఎక్కువ ప్రార్థనలకి వెళ్ళాలనమాట
అవునా ఓకే హ అంటే మీరు క్రిస్మస్ బాగ జరుపుకుంటార అనమాట అయితే
అబ్బాబా ఎక్కువ జరుపుకోవడం అంటే ఏముందంటే ఇ చేసి ఏమన్నా కేకులు గాని వస్తే ఆ ఇన్స్టిట్యూట్ పక్కలోళ్ళకి అయి చేసిన వాట్ కేకు గలిపి ఇస్తాం ఆ ఇచ్చేసి ఇకబా చే వెళ్లడం ప్రార్థన చేసుకోవడం ఇక కొత్త బట్టలు ఇగ ఇక వాకేస్తేమి క్రిస్మస్ లాని అక్కడ అక్కడక్కడ వాళ్ళ ఇంట్లో, వీళ్ళ ఇంట్లో పెట్టించుకుంటారు.
అవునా అహా అవును ఇవిఎస్ లే జరుగుతాయంట కదా మీ చర్చిలో కూడా
అవును అవును
ఆ పిల్లలకి కార్యక్రమాలు అవి
అంటే ఏం లేదు వాళ్ళకి ఇలా చిన్నప్పుడే కొంచెం బైబిల్ మీద, వాటి మీద అవగాహన కోసం
ఊహు
ఆ వాళ్ళకి కొన్ని రోజులు ఇట్లా క్లాసులు పెట్టి ప్రైజ్ ఇస్తాము. ఇలా అంటే వాళ్ళ కూడా కాస్త వాటి మీద కొంచెం అవగాహన వస్తది కదా ఆయిన్ అసలు దేని గురించి ఏది ఉంటది, ఏ పుస్తకంలో ఏం ఉంటది అసలు దేవుడు అ ఎలా ఉంటది అని అయన్నీ నేర్పడా కోసం ఇట్లా కొన్ని నాలుగైదు రోజులు పెట్టి లాస్ట్ కి ఏమన్నా చిన్న చిన్న ఉంటయి గా గిఫ్ట్లు
ఇద్దరం కాదు హలో
అ ఇస్తారు అంతే
ఉహు
ఇంకేం చేస్తాం శకినాలును, అరిసెలు
చె అరిసెలు, లడ్డూ, కజ్జికాయలు ఆ చేస్తామండి
లడ్డు ఏంటి మైదాపీండా?
అది కాదండి శనగపిండి అండి
చనగా పిండా ఎట్లా ఇది చేసేది?
శనగపిండిలో ఏంటంటే? ముందు శనగపిండి కొద్దిగా ఉప్పు దాంట్లో ఎక్కువ ఉప్పు వేసుకోకూడదు. కొద్దిగా వేసుకోవాలి దాంట్లో ఏంటంటే కొద్దిగా ఆ షోడ, ఉప్పు వేసుకోవాలి కొద్దిగానే ఎక్కువ వేయకూడదు మళ్ళీ వేసి పిండి అముల్ మన దోశపిం డి ఎట్లా కలుపుతాము కొంచెం గట్టిగా అట్లా కలుపు కోలనమాట మరీ గట్టిగా కాదు కొంచెం జారుడుగా అట్లా కలిపి ఉప్పెసుకొని కన్నాళ్ళుది ఇది ఉంటుంది కదా ప్లేవ్త్యు టెల్ అమ్ముతారు లడ్డుూ బూ దేవేది అంటే ఇస్తార అనమాట మనకి ఆ దాని మీద పిండి వి నూనె కు బాగా కాగాక
ఐ దీని మీద డీటెల్స్ లో వేసి తిప్పుతా ఉండాలి కింద పడతాయి.
చిల్లులు దాంట్లో వేసి తిప్పకూడదు తిప్పతే ఏంటంటే మళ్ళీ మనకి ప క్కన ను చువలలే వచ్చేస్తాయి పక్కన తిప్పకుండా ఆ వాటిలో వేస్తుంటే కింద పడేవి రౌండ్ రౌండ్ గా వస్తాయి అనమాట మనకి
అంటే ఏంటి ఇప్పుడు ఆగ్గి గ గరిట పెట్ అ అది కాదు అది కాదు నాకు ఆహ నాకు అది కాదు అర్ధంగా ఇప్పుడు ఆ గంట పెట్టి మనం ఊపొద్దు.
ఊపద్దు ఊకే ఏంటంటే దాన్ని గ్లాసు ఊతోనో దేని తోను వేస్తాం కదా ఆ పిండిని తిప్పద్దు దాని మీద ఆ గరిటకి కొట్టాలి కొడుతుంటే జారుడుగా జారుతూ ఉంటే రౌండ్ గ వస్తాయి అన్మాట మనకి.
ఆ అట్లా చేయాలి ఈ ట్రిక్ బాగుంది ఆ
అట్లా చేస్తుంటే కింద బూందీ పడి రౌండ్ గ చక్కగా వేగాక మరీ వేగనివ్వకూడదండి లడ్డూకి కొంచెం కలర్ రాగానే తీసేసేయాలి తీసేసి పక్ కన్ పెట్టుకోవాలి, ఆ పక్కన పంచదార తీసుకోవాలి పాకానికి పంచదార పాకం కూడ బాగ పాకం రానీయనక్కర్లేదు. బెల్లం అంటే బెల్లం ఏసుకోవచ్చు. పంచదార అంటే పంచదార ఏసుకోవచ్చు అండి మనిష్టం. ఏది కావాలంటే అది ఏసు కోచ్చు మన పిల్లలు ఏది ఇష్టంగా తింటరో అది ఏసుకోవచ్చు రెండు ఇష్టంగా తి
లా ఇప్పుడు కొట్లో చేసే వాళ్ళు ఏమేస్తరు?
కొట్లో ఏసేవాళ్ళు ఎక్కువ శాతం అ అది బ పంచదారతోనే చేస్తారు.
ఆ
అయితే కో ఇంకొకటి బెల్లంతో కూడ చేస్తారు. అచ్చులల్లే చేస్ స రా బూందీ ఏ.
అదే అ
ఆ పాకం బట్టి బెల్లం ముదురుపాకం బట్టి ఆ బూంది అందులో వేసి అచ్చులలే చేస్తరు, సేమ్ ప్రాసెస్ అండి. బెల్లం పాకం ఎక్కువ రావాలి దాని కి అచ్చుకి లడ్డూకేమో తక్కు తీగ పాక్ మోస్తే చాల్ అన్మాట ఆ వచ్చేదాక చేసి ఆ లడ్డు మన దేవిన్ ఉంది కదా లడ్డుూ బూంది మొత్తం ఆ స్ పాకంలో వేసి కలిపేసి దాంట్లో కొద్దిగా ఈ ఏలకుల పొడి, జీడిపప్పు, కిస్మిసు, అన్ని ఏసేసుకొని కొంచెం సేపు మూత పెట్టేసి, పైనుంచి కిందకి తిప్పేసి, కొంచెం మూత పెట్టేసి ఆ కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం చుట్టుకోవాలి, చేతికి కాస్త నెయ్యి రాసుకుంటే
ఆ నెయ్యి ఎక్కువేయ్యలా కొంచెం ఏయాలా?
నెయ్యి ఏయాలండి నెయ్యి ఎస్తేనే దాని రుచి ఎక్కువ
ఓహో నెయ్యి తోటేనా రుచి, అదే అదే కొంతంది నెయ్యి క్కువ ఏసేతరు
అవును
మరి బాగోదు కదా
అవునవును
ఆ ఏసేంత ఏతేనే మంచిగ అన్పి
ఆ ఏసీ దాన్ని ఉండలు చుట్టుకొని చక్కగా ఆ స్టోర్ ఉ ముస్ చేసుకొచ్చండి ఉంటుంది తడి తగలకుండుంటే. మనకి ఒక కనీసం ఒక నెల్ రోజులైనా ఉంటాయండి లడ్లు.
అంతేనా ఇంక రెండు మూడు నెల్ల వరకు
ఆ ఉండవండి పాడైపోతయి. పాడైపో అంటే తీగ పాకం పాకం తక్కువ పాకం కదా
అదేలే
అందుకని అందుకని ఆ పాకం కొద్దిగ తక్కువ తీసాం కాబట్టి ఎక్కువ నిల్వ ఉండవ్. మాక్సిమం ఒక నే నెల రోజులు ఉంటుంది అంతేనండి.
అదేలయిన గాని మనం చుట్టాలని ఆ ఇరుగు పొరు గు వాళ్ళని మన స్నేహితులని వాళ్ళకి వీళ్ళకి మనం ఇస్తానే ఉంటాం కద
ఆ
ఇగ ఎక్కడ ఉంటయి లే
అవును గులాబ్ జాములు కూడ అలాగే చేస్తామండి మేము
గులాబ్జామ్ అంటే చెక్కర పాకమేగా
ఆ
అదే అదే ఫస్ట్ పాలేసి కలపాలటగా
అవునండి పిండ్లో పాలు నెయ్యి వేసి కలుపుతను నేనవుతే
ఏమో నెయ్యి ఎయ్యారంట పాలే ఏస్తరంట కొట్ల వాళ్ళు నెయ్యి ఎయ్యరంటగా
ఊహు నేను నెయ్యి వేస్తనండి నెయ్యి వేస్తేనే దాని రుచి ఊమ్ తినేటప్పుడు మనకి ఆ ఫ్లేవర్ అనేది తగుల్తూ చాలా బాగుంటుంది రుచికి మళ్ళీ మనం డీప్ ఫ్రై చేస్తాం చూడండి దాంట్లో కూడ కొద్దిగా ఆయిలు డాల్డా రెండు కలిపి ఈ కాచి ఆ ఉండలు దాంట్లో వేయిస్తే మీకు టేస్ట్ భలే వస్తుంది చూడండి ఈ సారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నూనె ఉన్ను డాల్డా అండి
డాల్డా ఎయ్యాలా
ఆ
ఆహ ఏమో ఎప్పుడు చేయలే ఈసారి చేస్త
ఆ
మీకు చేస్తా లేకపోతే ఒకసారి మీ దగ్గరకు ఒస్తా
ఆ
ఈ వారం రోజులు వచ్చే పని ఉంది అటుొచ్చి ఒకసారి ప్యాకెట్ ప్యాకెటే తీసుకొని వస్తా ప్యాకెట్ తీస్కొని ఒచ్చి ఆ ఒకసారి మీ దగ్గర ఒక ప్యాకెట్ చూసాను అనుకో ఇంకొకసారి ఇంట్లోనే చేసేస్తాను నేను
సరేనండి
ఆ అదే అదే సరే అండి మరి
ఓకే అండి సరే అండి ఉంటానండి ఉంటాను